హలో
హలో
బాగున్నారా హలో నేను బాగున్నా ఏం చేస్తున్నా
ఉ జూ నుంచి వచ్చాం
ఓ ఎ ఎక్కడ జూక్ పోయిన్నారు ఏం బాగు నిందా జూ అంటే ఏం ఎళ్లలేదు నేను ఎప్పుడు ఓ పెద్దదేనా జూ
ఆ పెద్దదంటే కొంచెం చిన్నది రాబిట్స్ ఉడతలు ఇంగొ చిన్న చిన్న చేపలు అన్ని ఇంకా తాబే
ఉ
లు అన్ని ఇట్ల చిన్న చిన్న ఉన్నాయి అంత్ తే చిలకలు ఉన్నాయి. చిలకలు అయితే ఎంత బాగున్నాయో ఎన్ని వెరైటీస్ ఉన్నయో చి
ఆ అవునవి చాలా బాగుంటాయి మామూలుగా ఓ వంద రూపాయలు ఓకె మరి అంత చిన్న జూకి అంత ఎక్కువా టికెట్
అంతే ఇంకా ఇంకా చిన్నపిల్
చ
లో అందులో అంత ఎక్కువ పెట్టినారు కాస్ట్ మొత్తం
ఆ కానీ వంద రూపాయల అంటే చాలా ఎక్కువ మరి
ఆ అవును చాలా అంట్
ఇంకా ఎప్పుడో ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే ఇంకా ఏం పర్లేదు ఇంకా ఎప్పుడో ఒకసారి కాబట్టి
నువ్వు ఎప్పుడన్న ఎల్లావా జూకి
ఆ అంటే జూకి ఎళ్ళలేదు కానీ మేము ఒకచోట హిల్స్ కెళ్ళినిన్నాము అక్కడ మామూలుగా చిన్నవి కొంచ్ చం ఇవి ఉంటాది కదా నెమాలి ఇంకా చిన్నవి కుందేళ్ళు ఇంకా అట్లో కొన్ని ఉన్నిందా ఆ ఇంకా మొసళ్ళలుని ఒకటి చిన్నది కొంచెం గుంతలా ఉనిండా దాంట్ల కోసం పెట్టినిన్నారు
అవునా ముస్
ఇంకా దాని చుట్ ఆ నిజమైన మోసళ్ళు ఉండిండా కానీ దాని చుట్ట మొత్తం అంటే ఎవరూ ఎళ్ళకోకుండా ఆ చుట్టూ అది కొంచెం తంతెలాగా అట్లా కొంచెం గోడ పెట్టి అట్లా పెట్టినిండా
ఆ
ఇంకా జూనే కాకోకుండా అది కొంచ
తేది
నాకి వచ్చేసి అంటే ఆ ఆల్మోస్ట్ అన్ని ఇష్టాం మీకు కొంచం ఆ ఏనుగు ఉంటుంది కదా ఏనుగు ఇష్టమే ఇంకా కుందేలు ఇష్టమే అంటే ఖచ్చితంగా ఇది ఒక్కటి
చా
అవి ఇంట్లుంటాయి గుణ గున గుణ పోతా ఉంటాయి బాలే
అవుతయో అసలు దనిందు
అవును అది టీవీలో చూపిస్తారు కదా అది ఇట్లా ప ఆ చూసి నింటి
హ
నువ్వు చూసిన్నావా అంటే నార్మల్గా గుళ్ళ దగ్గర చూసిన్నా నేను
దకుళ అందే తమిళనాడుకెళ్ళన ఇప్పుడు కంచి కామాక్షమ్మ టెంపుల్ దగ్గర అక్కడ ఏనుగు కూడా ఇంత పెద్దగ ఉందో ఈ ననుగైతే చలు దాని కాల్ అ ఎంత ఇ ఎన్ని అసలు ఎన్ని కేజీలు ఉంటందో చాలా కేజీస్ ఉంట పన్నే
ఆ చాలా బరువు ఉంటాయి అవి అసలు దానికి ఆ తిండి కూడా చాలా భాగ పెట్టలా ఇంకా బాగుంటుంది గుళ్ళ దగ్గర అందుకు మామూలుగా ఎనకల దేవుణని ఊరేగిస్తా ఉంటే ముందర వస్తా ఉంటాయి కదా
అవును అవును
అప్పుడు అట్లా చాలా బాగుంటాయి
ఉ ఇంకా మేము తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా చూసినాము ఏనుగుని
ఆ గుళ్ళోకి వస్తాయి కదా మేము చూసినంటి మీ తిరుపతికెళ్ళింటి
ఓహో
నీకు ఇంకా ఏనుగు ఒకటేనా ఇష్టం ఇంకేమి ఇష్టం లేదా
ఆ కుక్కపిల్లలంటే చాలా ఇష్టం ఇంకా కో పది పిల్లలు పంది పిల్లలుంటే ఇంకా టా
ఆ చానా బాగుంటాయి
అవును
మీకు కుక్కపిల్ల ఉన్నాయా
గర్మెం స్కూ లో ఉన్నప్పుడు నీ నైట్కి ఆహా ఇప్పుడు లేదు లేదు అందు లంచ్ బ్రేక్ వదువుతారు కదా వస్తా అండి మా ఇంటికి మా ఇంట్లో కుక్ నీ రెండు స్నీ ఒక రోజు అయితే అట్లే పిలుచుకొని పోయినామా రిటర్న్ వచ్చే పాటు టికి లేట్ల లేేట్ ఇంగ మా ఆ టీచర్ లోపలికి పోాలంటే భయ దీ ఎందుకు ఇంతలేట్ంటే మాకు దగ్గరలోనే గుడి ఉంటుంది మా స్కూల్ పక్క కాని మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా పోయేసారు పరిశనామ లేదు అప్పుడైతే
అఓ మీ ఇంటికి స్కూల్ కి దగ్గరేనా మరి
ఆ దగ్
అంటే స్కూల్ లో అంత మాగి
అంటే షార్ట్ కట్ లో వెళ్ళిపోతా అంటడి మీ
ఆ మాకి స్కూ లో నుంచి బయటికి పంపేవారు అసలు అంటే మాది వేరే చోట అంటే మేము బస్సు లో పోతా అంటే మీ స్కూల్ బస్ వస్తుందా మాకు మా ఊరి ఇంకా మా ఊరు నుంచి మూడు నాలుగు కిలోమీటర్స్ ఉంటుందట మా ఊరు అట్ బస్ లో పో ఇం మల్ బయ పంపరు కదా అంగడి అందుకు లో లోప్పులే ఉంటుంది ఏమన్నా కావాలంటే ఆడే తీసుకు కుంటారంటే బయటకంతా పంపరు ఆ
మేము స్కూ లో ఉన్నప్పుడు ఇప్పుడైతే మా తీసుకెళ్తారు అసలు అక్కడిని గురించి కొని వెెళ్ళలి ర్యాలీ లాగా అక్కడే టెమి తిని మేమందరం ఫ్రెండ్స్ అంతా ఒకసారి అయితే అక్కడికి చెట్టు ఉన్నింది అక్కడ చింతక కుప్ప వేసుకొని అక్కడే ఇప్పించుక కొనీ బా అక్కడే చెరువు కూడా ఉంటుంది చూసే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది
ఉ మాక స్కూ లో టూర్ క అందుకు పిల్చకపోతా ఉండ నేనైతే ఒక్కసారి మాత్రమే పోయి నిడా ఇంకా తమిళనాడులో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి పోయినంటి మీ ఏదో కోట కూడా పిలిచా పోయినారు అక్కడ నాకు పేరుస్ అంతగా ఆ వెళ్ళ నింటి అంటే లోపలికి పంపిలేదు మేము పోయినప్పుడు ఆ బాగు దిందాడు మొత్తం అసలు నైట్ టైం పోయి మేము పోయేసరికి రాత్రి అయందా ఇంకా రాత్రి చూసేసరికి ఇంక మొత్తం బాగా మెరుస్తా ఉంటది కదా బయట గుడి ఇంకా అంటే ఎప్పుడు మేము ఒక చనా చిన్నప్పుడు పోయి నిన్నాంమంతగా నాక ఏం గుర్తులేదు జస్ట్ ఏదో కొంచెం అట్లట్లా గుర్తున్నాయి అంతే
బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది కదా అక్కడ తాకినావాను ఉ బల్లి ఉంటుంది కదా తాకి
సారు బల అప్పుడు ఆ అటు భయ అైంది నిజమైన బల్లే ఏమో ఎట్ల ముట్టు కోలా దాన్ని ముందేండి చూస్తే అక్కడ
ఆ
నార్మల్సి తింటారు కదా పైన అతికిచ్చినట్టుగా ఓ ఇద్దా అనుకున్నా కోయినా పడయితే
ఆ
అక్కడికి వెళ్ళి ఏం కోరుకున్నా జరుగుతుంది అంటారు కదా
అవునా అదిమో తెలీదు నాకు
హు
ఇంకా మామూలుగా బళ్లి పడితే మనం స్నానం చేయాల్సి వస్తుంది కదా అట్లా బంగారు బల్లి ఆ బల్లి ముట్టుకున్న వాళ్ళకి ఏం దోషం ఉండదని చెప్తారు
ఆ అవును
తెలుసా నీక్
మా ఫ్రెండ్ ఒక పాప అయితే ఆ తెలుసు బళ్లి పడింది ఆ పాప మీద ముట్టుకున్నాం కదా ఇంకా దాన్ని ముట్టుకుని ఆ పాపది ఇంక అదేదో అన్నది
ఆ అవును అట్ల కూడా ముట్ పట్టుకుంటారు దోషం ఏమి ఉండదని నాకి ఒకసారి అయితే స్కూల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఆ స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే అంటే ఇంటి దగ్గరే పడిందా అసలు తల పైన పడింది బళ్లి వచ్చి అప్పుడైతే నాకెంత భయమైయిందో
అవునా
అది చూసేకి ఎంత నల్లగుందో అసలమ్మ స
అవును మేము చిన్న ఉన్నప్పుడు బల్లీలో అంతా
ఆ అసలు బల్లీలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అసలు ఎక్కువయిపోయినాయి అనుకుంటా బాగా
ఊ సరే మరి బాయ్
ఆ బాయ్